కట్టయిపోయింది
అదే అంటా నేను ఏందిదింత తొందరగా కట్టైంది అనుకుంటాను
ఉహ్ సెవెన్ మినట్స్ అయిందిలే ఏంకాదు
ఉహ్ అదే ఎందుకోట్లా ఒక్కొక్కసారి అట్లనే అయితాంది
నే అదే చూస్తున్నా ఏమనట్లే అని చూస్తే మొత్తం కట్ అయిపోయిన్నది
నేను అదే నీకు మళ్ళా ఫోన్ చెత్తాను నేను
ఉన్ అందులోనే ఉంటావులే అనేసి లిఫ్ట్ చేసి ఆమె కాద్ డైరెక్ట్ చేశేషినా నేన్
నేను నార్మల్ కాల్ చేసి మాట్లాడదామన అట్లా చేశా నువ్వు ఇట్లా చేష ఎన్ని కాల్స్ అయితాయి ఇప్పుడు బట్
అండ్ నీ నీ రొండై టూ అయినగా అక్క
ఆ
నాది సెకండ్ ది
అదే అంటాన్న
మ్ ఇంకా టూ బ్యాలెన్స్ ఉంటాయి ఇద్దరికి
ఇప్పుడు మాట్లాడుతావా తర్వాత ఎట్లున్నాయి
మీ ఇష్టం అక్క ఇప్పుడు మాట్లాడమంటే ఇప్పుడు మాట్లాడత ఇగ మొత్తం కంప్లీట్ చేసుకుందాం అంటే చేసేసుకుందాం
సరేలే మరి అ ఇగే దీంతో వచ్చేది ఏం లేదు కాని మాట్లాడచ్చు అయినా టైం ఉన్నది కదా టైం ఉన్నాగన్ కూడా ఖాళీగానే ఉ నేనైతే ఖాళీగానే ఉన్నా నువ్వే మరి
నాన్ ఇంకా ఖాళగానే ఉన్నా
ఇగయినా మళ్ళా కాలేజ్ పోయే పని ఏం లేదుగ నీకు
హ్మ్ ఏం లేదక్క
అ హ
ఫ్రీ నే ఇప్పుడు మీ కాల్ కట్జెతే నేను రీల్స్ స్క్రోల్ చేసుకుంట పడుకుంట అంతకు మించి ఏమ్ ఉండదు
అ హ అంటే యూట్యూబ్ లో పెట్టుకుంటావా
ఆ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఏది నచ్చితే అది స్క్రోలింగ్ స్క్రోలింగ్ స్క్రోలింగ్ అయి వస్తూనే ఉంటయి ఇహి
అంటే బానే ఇంట్రెస్ట్ ఉందనామాట నీకు ఆహే
రీల్స్ చెయ్యం చూస్తాం అంతే
ఆహా అంటే నువ్వు చేతవ్ ఎమో అనుకుంటన్న నేను
క పర్మిషన్లు రావు మాకు
అదే కొంతమందికి నచ్చదు కదా అట్లా
తిడతారూ ఇంట్లో
సూడ్డం అంటే చూత్తం సుడ్డం అంటే ఎట్నో అట చూత్తం ఎట్లయినా అంటే కనపడకుండానో కనపడో ఎట్నో అడుగుతాం కానీ చేయడం అంటే అహ్ అదే
తన్ ఎల్తది కదా చేయడానికి పర్మిషన్ కూడా ఇవ్వరు అసలు మా అక్క వేస్తాది అంటే మా అక్క మ్యారేజ్ అయింది కాబట్టి ఇక చేసేస్తుంది
అవును
ఉమ్ మ్యారేజ్ అయితే ఇగ మొత్తం ఇంగా హస్బెండ్ నుంచి పర్మిషన్ ఒక్కట వస్తే చాలు వాలా ఆయన గ్రాంటెడ్
వామ్మో ఇంకా నేనతే ఇంకా మా ఆయనతో అట్లాంటివి అంటే ఏ ఎందుకేని
హ్మ్ హ్మ్ హె
ఎందుకే ఏం పనిలేవ్ వాళ్ళక ఏం పనిలేదు నీకేం పనిలేదు అంటాడు ఇగ
అది పోయింటే మా అక్క చేత్తానే ఉంటది చేస్తూనే ఉంటది
ఇగ అట్నే అంటాడు అంటే పెడితే ఏమైతది అంటే నేను మామూలుగ యూట్యూబ్ లో ఇది మా తమ్ముడిది మ్ క్రియేట్ చేసిండు నువ్వు కాదలేవే పిల్లలయి లేదంటే మీ దగ్గర ఏమన్నా జరిగేటివి ఏదన్నా ఉంటాయి కదా అట్లాంటివి ఏమనా పెట్టొచ్చు కదా నే అని మా తమ్ముడు అట్లా చేశిండు ఏం పనిలేదు మీ తమ్ముడికి ఏం పనిలేదు నీకేం పనిలేదు అనంట పిల్లలువి ఏమన్న ఉంటే పెడతా ఉంట అప్పుడప్పుడు ఇగ అంటే గట్లనే హోలీ అని లేదంటే ఇగ పండుగల అప్పుడు వాళ్ళు చేసేది భోగి రోజు భోగి మంటలను పెడతా ఉంట టారు వాళ్ళు ఆ
చిన్న చిన్నవి అంటే ఫేస్ వీ కనపడకుండాటివి చేస్తారు కొందరు
ఆ అదే హ
ఇంగా మొత్తం పిల్లల్ పైనే ఒక అకౌంట్ తీసేసి చేసేస్తున్నారు ఇప్ ఈ మధ్య
నేను పెట్టినా కొన్ని పిల్లలకి కానీ అంత ఇంట్రెస్ట్ అనిపిత్తలే ఏదో కొన్ని అట్లో పెట్టి పెట్టినా అంతే
మా అక్కది మా అక్కది సెప్రటేగా ఉన్నది మా అక్క పిల్లల్దీ సప్ సెపరేట్ గున్నేది చేపిత్తనే ఉంటది వాళ్ళతోని
ఇగ అదే మరి అట్లా చెత్తది కాబట్టికనే ఇగ అక్క ది అక్క క్ సేపరేట్ ఇగ పిల్లల్
ఏ ఏమున్నా అయ్ అయిపోయింది మా బావ అట్ వెళ్ళిపోయిండు అంటే ఇగ ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారంటే మా అక్క మొత్తం ఫ్రీనే
ఆహా
ట్రాయలు వేసుకుంటా చేసుకుంటా కూర్చుంటది ఇంక ఏం పనిలే
అదే ఇంగ అదే లే ఎటన్న పోయేవాళ్ళకి మళ్ల పిల్లలు వొచ్చేసరికి మళ్ళీ ఏదో ఒక
ఆ మళ్ళీ వాళ్ళు త్రీ థర్టీ ఫోర్ కు అలా వచ్చేస్తారు పోయి పికప్ చేసుకొని వస్తాది ఇద్దరని పి ఆ ఇద్దరని పి పికప్ చేసుకొని వస్తే ఆ పిల్లలతో ఆ పిల్లలు కూడా మా అక్కతో యాడ్ అయిపోతారు
కాద అంటే ఇప్పుడు ఎక్కడ అక్కడ్నేనా ఉండేది
ఆ ఇక్కడే సిటీలోనే మా బావ మంచి ఎయిట్ ఎయిట్ క అలా వొస్తాడు
ఆహా
అంతవరకి ఇలాగ్ ఫ్రీనే ఇక ఎంటర్టైన్మెంట్
అదే
సెవెన్ థర్టీ ఎయిట్ కలా వొచ్చేసాడు
అయినా అదే మరి వచ్చినా గుడా వాళ్ళని ఏమనడు కాబట్టికే వాళ్ళు మంచిగా చేత్తాలు
అమ్మ్ మ్మో మా బావ కూడా ఆడ్ పోతాయి అందులో చూస్తున్నాయి రీల్స్ మా బావ మా అక్కవి గూడ ఉన్నాయి
అందుకేనే ఆయనకు అట్ల ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి వాళ్ళని ఏమంట్
ఆహా ఇంట్రెస్ట్ ఉండదు చేపిస్తది
ఆ
చేపిస్తది మా అక్క పక్క అందరినీ దింపుతుంది మెల్లగా మమ్మల్ని గుడా చేయమని మస్తు ఫోర్స్ చెత్తది గాని మేమే ఆడ్ గామ్
అదే ఇగ హ అంటే కొంతమందికి నచ్చుతది కొంతమందికి నచ్చదని
ఆమెదంటే మొత్తం అయిపోయిందిగ అక్క
అవును ఇగ అదేలే ఇగ ఇప్పుడు ఇట్లాంటి వొళ్ళ అంట ట్రీ గా ఇట్లా పెళ్లి కానోళ్లు అటు ఇట్లా పెట్టుకుంటే అబ్బో ఈమెకి ఏందో ఇట్లా ఈమ ఈమె క్యారెక్టర్ ఇదేనా ఈమె మంచిది గాదు
క్క చేస్తుందిగా మేం చేస్తే ఏమైతది అని అన్నావ్ అనుకో ఆ మీ అక్క అంత పోయింది మీది ఇంకా ఏం గాలేదు ఆగండి మీరు కూడా చేదుర్లేండి అని అంటారు ఉహు
అదే మరి అ అంటే మరి అవును ఇమేంది ఇట్లా చేతంది ఈమె అసలు మంచిదేనా ఇగ ఊర్లల్ల అనేది ముందుగాల అదే ఇగ ఫస్ట్
పక్కా వస్తాయి అయి ఊర్లో వాళ్ళకేం ఫోన్లు ఉండవా అన్నీ చూసుకుంట కూర్చుంటారు మంచి
మరి అంతే వొత్తనే ఎందుకు వొచ్చినావ్ అంటరు రాకుంటేనేమో ఆటే పోయింది అసల్ అసలు రానే రాట్లేదు కదా అసలు ఏందో ఇమే కథ ఏందో అ ఊలాలో ఉండే తి ఈగా అట్లుంటారు అన్నిటి తట్టుకొని ఉండాలి
ఊర్లో ఉంటే అట్లనే ఉంటది టౌన్ లో ఉండడం బెటర్ అనిపిస్తుదిలే కానీ విలేజ్ కల్చర్ బావుంటది
అవును మనం తినడానికైనా ఉండడానికైనా మన ఆరోగ్యమేనా దేనికి కైనా అదే మంచి
ఒక వేధేర్ మంచిగా ఉంటది
ఉమ్ అట్లే
మావి అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది
ఉమ్
అక్కడున్నది ఇక్కడ ఉన్నది మాకు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటాం మేము పర్మనెంట్ అయితే ఊళ్ళోనే మ్యాక్స్ టౌన్ కి తక్కువ
అదేలే
హ్మ్
ఇగ అయినా పోరు ఎవరు ఉండట్లేరు ఎక్కువ అంటే మన ఊర్లలో ఉన్నోళ్ళు
టౌన్ లో ఉన్నది కాని అస్సలు మాఆయన అస్సలు ఒప్పుకోడు ఇగ అటు పోదాం మొత్తానికి మొత్తానికి పోదాం అంటే నేను రాన్ నేను రాన్ నేను రా అంట మాఆయనా ఏ నేను రాన్ అస్సలు వదిలేయ్ అస్ సల రాను నేను వాది
ఆ సిటీలో ఉండాలంటే కష్టం ఆడ ఉండలేరు
ఐడా ఎం ఉన్నది అ నిజం ఏం లేదు అనే నీజం ఏమో షిఫట్ అవుదాం డాడీ అని అంటే ఆ వద్దూ వద్దు ఏదో మా మాట వరుసకి ఏదో టౌన్ లో ఒక ఇల్లు పడేసి మా ముకానికి అంతే సాటిస్ఫాక్షన్ కొసం ఓ టూ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ అంటే ఈ హైదరాబాద్ లో కాదు అక్క మా ఊరు సైడే విలేజ్ నుంచి కొద్దిగా వన్ అండ్ హఫ్ ఆర్ అట్లా పడుతాది
ఆ
ఉమ్
గదే ఇవాళ ఉన్నదంటే ఉన్నది అం
ఉమ్ ఉన్నది అంటే ఉన్నది ఇంకా ఏమైనా ఎమర్జెన్సీ కేసు వస్తే ఉండడానికి
అంతే ఇగ
ఉమ్
మరి అవసరం ఎట్లుంటుందో తెల్వ
ఉమ్ ఇప్పటికి అంటే మాసైడు బస్సెస్ అవైలబుల్ ఉండవు అక్క
ఆ
సరే బైక్ కి వెళ్ళాలి ప్రజెంట్ అంటే వాళ్ళకు ఓకేగా ఉన్నారు కాబట్టి తిరగగలుగుతున్నారు. తర్వాతికి ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా అనేసి ముందుగానే ఇగ ఉండాలి అనేసి అలా ఉంచినాం అంతే
ముందు జాగ్రత్త
ఉమ్
అంతేగా
అంతే ఇక్కడ ఏం లేదు ఎవ్వ అహ్ స ఇపుడు నేనెల్ నేనైనా ఎళ్ళినా అంటే నాకు టెన్ కిలోమీటర్స్ దాకా తోడు రా కావల్సిందే
ఆ
ప్రతి ద్దానికొకరు తోడుండాల్సిందే లే తోడు లేరంటే అస్సలు రాలేం బయటకి
అట్లున్ అంటే అహ్ ఇగ ఏమి ఉండవేమో అటు పోవడానిక్ రావడానికి యా గదే
ఏం లేకపోతే ప్రాబ్లం అయిద్ధిగా అందుకని అలా ఉహు ఉంచేసాఇగా ఇప్పటికైన కరెక్ట్ టైమింగ్కి ఎళ్ళాలి ఆటోస్ ఉండవు. ఏమి ఉండవు ఏడికి ఎల్లిన డాడీ డాడీ డాడి డాడీ డాడీ డాడీ
అంటే మీ ఊరు లోపలికున్నదేమో
ఉమ్
ఇగ మాకు అట్లేం గాదులే మాకు ఇక్కడ మౌబ్బదే
వుల్ ఉన్నాయనుకో ఏం గాదు మనంతా మనం ఎప్పుడైనా రావచ్చు. ఇష్టమున్నప్పుడు రావచ్చు. ఇష్టమున్నప్పుడు పో వొచ్చు
ఉమ్ అవున
మ్ హు
ఇంగ అట్ల లేనప్పుడు ఏంజెత్తం మరి ఒకరి మీద ఆధారపడాల్సి
హ్మ్
ఇంకా
చెప్పక్క లంచ్ ఎప్పుడు
ఇంగిప్పుడే ఏయను ఇగ
ఉహు
లంచిగా లేట్ అయ్ ఇగిప్పుడు తినడం లేవన్ క్ తిన్న ఇగి
మా లెక్క స్కిప్ చేస్తావా నువ్ గూడా
ఆ
మాలాగ స్కిప్ చేస్తావా నువ్వు గూడా అంటున్న
అట్లేం లేదమ్మా నేనిగ మియా వుంటరుగా పెళ్ళయిన తర్వాత్కి ఇంక కొంచెం లావే అయిన గానీ ఇంక బక్కగేమ్ లెన్ ఇంక సరే